హలో
హలో చేస్తున్నారు
ఆ
ఏం చేస్తారు పిన్ని గారు
ఉమ్ ఏం లేదు మీరేం చెస్తారు మార్దల్ గారు
ఏముంది కాలి
ఉమ్ బాగున్నారా
బాగున్నాం కదా బాగున్నరా మీరు
ఏదో అట్లున్నాం మీ దయ వల్ల
మీకు ఫోన్ చేసుకుండా డోర్లు అన్నిీ తెరిచు పెట్టిన
అవునా ఎందుకట్లా అయ్యో నా కోసం నా కోసం తెచ్ ట్టినావు అని నేను అనుకున్నా ఇంట్లో పోయిన్నా నాగే అడక
అంతేనా
అంతే కదా నూరన్నీ తీసి పెెట్టినగానే నాకు సంబరం అయింది నీ నా కోసం తీసిపెట్టింది కావచ్చు అని
నీకోసమే తీసిపెట్టినా కాకపోతే డిప్రెషన్లకు పోయి ఏయడం మర్చిపోయినా
అలాగా
దగ్గరించి ఆలోచించి ఆలోచించ ంచి డిప్రెషన్ లోకి పోయిన
ఓ తెలుస్తుంది నా గురించి ఎంత ఆలోచించినవో నువ్వు పిన్ని అనడంలోనే తెలుస్తుంది నా గురించి ఆలోచించిన ఆలోచన ఏంటో
హ్మ్ అంతేనా పిన్ని ఏం చేస్తున్నవు మరి
ఏముందీ ఇంతసేపు చిన్నోనికి పాపకు స్నానం చేప్పిచ్చిన
మ్మ్
పొద్దున్న నుంచి పాలు కాగట్లే పొద్దున్న తీసుకున్నయి పాపలేక
మ్మ్
ఆ ఇగ పాలుకాగ పెడుతున్నా ఇప్పుడే
అవునా
ఆ పెరుగు తోడేద్దాం అనుకున్న పొద్దున్నే కాగబెట్టి
ఏం చేద్దాం అనుకున్నావ్
పొద్దున్నే కాగబెట్టి తోడేద్దాం అనుకున్నా
అవునా మేం గూడ ఇ ఈమధ్య తోడేత్తన
ఇంట్ల పని ఇంట్ల పని చేసుడే ఇదే సరిపోయింది ఆ ఆ
గట్నే ఉంటది అంటనా నాకి అయితే ఇంట్రెస్టే రావట్లే పని మీద
నాకు గూడ రాట్లేదు కాని చేయగ తప్పదు గ ఏ పనికి రికాం ఉన్నా కూడా ఇంట్లో పనికి రిక ఖ ఉండదు
నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయ్యాలంటే టైం అయిపోతాంది మళ్ళీ
ఆ
టైమ్కి జైబుద్ధైతలేదు
ఆ.
ఇగ చేద్దాం అనేసరికి టైం అయిపోతాంది
హమ్ కొల్లైతే ఊ క మా ఇంటి మిన్నే ఉంటానయి ఎవరికొల్లో అర్థంకట్లే అంత బండలంత ఆగం చేతనై
డైట్ పట్టి తినపోయిన్న
ఉ నీకు కోసి పంపించి వండి పంపించి పెడదాం అనుకుంటున్న నీకేమో నిస్ తినడు అలవట్లేదే
అంతెందుకు నువ్వు పంపుతా అంటే నేను తినన
నువ్వు తింటా అంటే నేను పంపిన నువు నేను పంపిణాంక నువు తినకపోయినా అనుకో నా బా విమల
నూనె అస్సలు బాగ పెట్టా ఖచ్చితంగా తినటం
ఉ సరే అయితే బంపుతలే
పంపకపోవాలే
పంపుతా అంటాన కదా మాట అంటే మాటే అవున నీకు అనిపియలేమన్నా నన్ను పిన్ని అనిపిలవడానికి
అ గేలే నువ్వు పంపితే బావ అవుతావు పంపపోతే పిన్ని అయితవ్
అవునా
కని ఇష్టం
హమ్ అలాగా
అలాగ
పంపు చూపిస్ సర్లే నీకు
చూస్త కద
ను్ చేప బయట వేసి బట్టల ముందతసుకొని మడత పెట్టాలని చూస్తున్నా ఇప్పుడు నేను
నేను కూడే అదే పని చేద్దాం అనుకుంటాన గాని
ఎ పాలు కాగా పెడుతన్నా మరి పాలు పొంగతాయా ఆహ
ఒకత్తమ్మ గీట్ సైడ్ పోయింది మళ్ళ పో తదేమో అని అగుతన మావిడి కాయలీయాలి ఆమెకి
అవునా
అలపోతేఅయస్ నీ మురిగిపోయి కారబైతై అన్ని కవర్లేసి పెట్టినా ఇట్లా లోపలికి పోవగానేక ఆమే పోయినా పోతుంది అందుకని అప్పటి నుంచి బయట తిరుగుతన్న
అంటే ఇగ వచ్చేదాకా నువ్వు అట్నే బయట తిరుగుతావా
ఎప్పుడో వచ్చింది ఇప్పటి వరకు వెళ్తలేదు బయటికి
అవున
అందరికి పెద్ద పెద్ద కావాలని నింపి పెట్టిన ఇంటి పక్కన ఉంద దగ్గరికే
అవున ఓ ఫుల్ బట్టలు ఉన్నాయి నిన్న పిన్డేసిన బట్టలు నా చున్ని మడ్తపెట్టిన మడ్తాపెట్టి
నేను త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతాంది బట్టలు పిండక ఈ రోజు పిండిన
వావ్ నువ్వు చాలా మంచి దానివి
కాకపోతే మీ అన్నయ్య బనిన్ లు వేసుకున్నాడు కాబట్టి బట్టలు అన్నిగానం కాలే
అంతేనా
ఆ బట్టలు వేసుకొని ఆ పాయింట్లు వేసుకుంటే నాకు గూసుండు
అంతేనా అంటే నీకు బట్టలు పిండడం నచ్చదు నువ్వు మాట్లాడేదాంట్లానే అర్థం అయిపోతాని
చెమరస్లు
నా గ కూడా అస్సల్ కె నచ్చే బబు ఏ పని చేయమం చేత్తగాని బట్టలు పిండాలంటే మాత్రం ఏడిపోత్తది నాకు అసలు
ఆ
అసలు మామ పిచ్చి లేత్తది న బట్టలు ఇంకద అవి రెండే గాని మూడే గాని అవి పిండాలంటే కోపం వత్తది నాకదతే హ్మ్
వి
ఇంక ఎం తన్వే మరి
ఐయన్న చెప్పిన చెప్పినా నే
ఏం కూర వొండినవ్
కు సాంబార్
అమ్మ విష్ణ
ఎన అడిచ
ఆ నువ్వే మాట్లాడలీ నేన్ మాట్లాడ బన్నీ కుర ఎం కాత ఉంట నున్న అది పు
నేను సాంబారు అని చెప్పినా తిన్నా నువ్వు తిన్నావా అని అడగలే ఫస్ట్ అయ్యో అట్లాంటానవ్
ఆ అని నేనే అడగాల్సి వస్తుంది వెయిట్ చేస్తున్నావా నా కోడి కోసం అంతేలే నీ కోసం నీ కోసం కూచి వొండి పం పే బాద్యత నాది
పంపే బాధ్యత నీది కానీ పంపకపోతే పిన్ని కన్ఫామ్
అలాగా అట్ల ఎట్లా ఇప్పుడు నేను రావాలంటే మీ అల్లుడు అ మీ బాబాయ్ ఇవంతా ఒప్పుకోవాలి అనవసరం అంటే ఎలాగా
నువ్వేగా
పంపుతా అన్నా కానీ ఇప్పుడే పంపుతాన్నా ఇయ్యాలే పంపుతా అని నేను అనలేదు కదా
అంటే వన్ ఇయర్ పడుతుందా టూ ఇయర్స్ పడుతు ఇక్కవా
అయ్యో అల్త టైమ్ బర్తుదని కూడా నేను అనలేదు కదా టైం పడుతది దేనికైనా ఓపికే మంచిది నిదానమే ప్రధానం అంతే కదా
నేను బక్కాగా వాలనుకుంటాను ఏం చేయ్యంటో
ఎక్క కావాలని కూర్చుని కొన్ని నా తెలిసిన వాళ్ళు వాడుతున్నారు అయి ఇప్పుడు నువ్ వాడం బెటర్ కాదు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఏమైనా నైట్ చపాతీ
మ చెయయా బుద్ధతేల బధ ఖమైతంది
బధక మైతాందంటే ఇ ఇలా అట్లా అనుకోవద్దు ఇో మన ఆరోగ్యం మన చేతులోనే ఉంటంది పొద్దున్నేగానే చిలకర నీళ్ళలు పచ్చతాంగా వాకింగ్ ఎక్ససైస్ ఇ
లెమన్ వాటర్ తాగుతున్నా అంటున్నా
నిమ కై నిల్ కూడా మంచించిద
అదే అద ఒక్కటే అలవాటు నాకు జ్యూసులకినేం అలవట్లేదు
ఆ ఆ ఆ ఇనిెతానంకా ఇవో న ఎరు ఏడుసన ఎత్తుకున్నా
అట్లనా
అసలుపంచి బాబాయ్ కకి పేసెంట్ వచ్చేది
ఆ
హ ఇంకా
పేషెంట్లుొతనే ఉంటుదా నాన్ స్టాప్ ఎప్పుడొసారా
ఆ ఊగులా ఆడుకుంటూ కూర్చందిప్పుడు రారు ఏదన్నా పని ఉన్నప్పుడు వతురు
ఇంకాే ఇంకా ఇంంచాల ఉన్నాడా బాబా ఈరోోజటాన్న వయయిం
ఇలానే ఉంటాడు ఎయిటు పోతే ఐదు నిమిష అవుతా
కా
ఇకపిిద్దాం చానికు టైం ఉంటది కదా ననకై దర దేతుంది అందరి వత హ అన్నయకైతేనెల ఎం సౌండ్ వస్త నం సౌండ్ లేదు
పటీవీ సాౌండ్గగిిన
హా ఈ శబ్దం మొత్తాన్ని మీ వట్ు అ అన్నయక అయితే మంత్లీ సాలరిీ ఏేం చేసుకుంటే బతుకెట్ వెళ్ళాం అంటున్నా
మంత్లీ శాలరీ రోజు రోజు తార్ మాకు ఎటువ సరిపోతులే అవి
నువ్వేమో లడ్డుగా అయితాన నాకేమో ఓన్లీ పొట్ట మాత్రమే వతంది
నాకు పొట్టేకూడదు నాకు పిచ్చిలు ఎస్తాంది అసలు ఎట్లు ఉండేదాన్ని ఎట్లా అయిపోయినా అని దిప్తాంది
నను ఎప్పుడుయినా నీ ఎట్లా ఎప్పుడుయినా మళ్ళీ ఇప్పుడు త్రీ మంత్స్ పోట్దా పోట్టా ఏ ఏలా
హ
యి
మళ్ళా ప్లాని
ఆ నీకు ఏదంన్న నాది అసలుకు నా పెంచు పొట్టచిందనే ఇక నన్ను ఇదే అడుగుతావని నాకు అర్థమైయింది ఆల్రెడీ కాని
హ్ కానీ
ఆడుకుంటారు కాదనే ఒక్కాఒకరు నాతోని
అంతేనా
హ్
నీతో నా ఆడుకునే అంతా ఉన్నది అసలు
హ్ హు నాకే మీతో ఆడుకునేంత లేదు లె ఇప్పుడు చెప్పాలంటే ఇక నువ్వు బావ అయిపోయినావు నీ మరదలు అయిపోయినా అట్లా మాట్లాడుతున్నారు మీరు ఏం చేయాలి మీరు కంటారు మీరు ఇద్దరు ముగ్గురిని కంటారు అప్పుడు చెప్తాం మీ సంగతి
ఓన్లీ వన్ పీస్
హ్మ్
ఓన్లీ వన్ పీస్
ఆహా అలాగా సీన్ సినిమా డైలాగ్ కొడుతున్నావ పాప
సినిమా డైలాగ్ కాద్ ఒక్కల్నే ఇగ కన్ఫామ్
హ్మ్
ఒక్కరినే అంటానా
ఒక్కరినే అంటన్నవ అట్ల ఎప్పుడు అనుకోవద్దు
అనుకోవద్దు అని తెలుసుగాని కొంచెం గ్యాప్ ఇయ్యాలి
ఆ గ్యాప్ కచ్చితంగా ఉండాలె
చాలా గ్యాప్ ఇయ్యాల త్రీ ఫోర్ ఇయర్స్
ఆ మూడు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి
ఆనుకుంటంకాని ఎట్లైతదో తెలియదు
అవును మనం అను అనుకున్నది ఏది కాదు మనం అనుకోనియే అయితేయి నేనయితే నిజం చెపుతున్న పెళ్లి అవుతుందిని పెళ్లి అయినా మూడు సంవత్సరాలకి ఇద్దరు అవుతారుని అసలు ఎక్స్పెక్ట్ అయ అసలు కా అనుకోనే అనుకోలే నేను
మేము పెళ్ళి స్టార్టింగ్ అప్పుడే గ్యాప్ ఇయాలి అని అనుకున్నాం ఇప్పుడు కూడా అట్నే ఉన్నాం
ఎందుకట్లా
ఎందగ్గా కొంచెం
ఇప్పుడు ఏ పనులు లేకుంటున్నప్పుడే అంటే పనుగొనేటోళ్ళలకు ఇప్పుడు ఏం వద్దు పని చేసుకుంటం మాదిఇది అని అన్నరు ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఇప్పుడు పిల్లలు పెద్దగైతే తర్వాత పనికిపోవచ్చు
ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా
ఆ సరేనే ఉంటాన్న మరి బాయ్